హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ ఇప్పుడు మంచినే వినిపిస్తుంది అయితే వండరి వెళ్ళారా అండి మీరు వండరిళ్ళకి వెళ్ళారా అండి
ఆ వెళ్ళినమండి
మీరు ఏమేమి ఆడారండి అక్కడ ఆటలు అన్నిఆ అండ్ల ఆడడనే ఉంటదా అండి
ఆ ఆడేఉంటాయి మళ్ళా మనం అయితే ఇంకా చంద్రు ఆంటే వేరే లోకానికి పోతే ఎట్లుంటది అని చూపిస్తారనమాట స్పేస్ కి పైకి పోయినాక ఎలాంటి ఎట్లుంటది అని అట్లా చూపిస్తారు అన్నమాట ట మనకి
ఆహా
చాలా బాగుంటది మన అసలు వేరే లోకంలోకే పోయినాం అన్నట్టు కనిపిస్తది పైనకి
అంటే జంతువులు ఇంకేమన్నా ఉంటాయా అండి లేకుంటే అన్ని ఆటలు మరి వేరు వేరు ప్రదేశాలు అంటే కొన్ని చూపెడతారు కదా అండి కాశ్మీర్ లా ఉన్నట్టు మంచు ఉన్నట్టు
ఆ మంచు అసలు మనం చంద్రమామ చంద్రమామ మన పక్కనే ఉన్నట్టు మనం ఆలోకంలో ఉన్నట్టుగనిపిస్తందండి అసలు పైనా
అవునా
స్పేస్ అంటర్ కదండి పైనసలు ఎంత ప్రశాంతత మనమొక్కలమే పోతే ఎట్లుంటది అని అని మనం ఎట్లా వెళ్ళలేం కదా అవన్ని చూపిస్తారనమాట అక్కడ
ఆహ
మననేమో గుద్దుతున్నట్ టు వాళ్ళు అంటే ఒక రా అంటే వా అవి అవి కొట్టుకుంటున్నట్టు ఇట్లా మొత్తం అని మస్తుంటదండి అసలు అసలు ఆ లోకంకి మనం ఎట్లా బోలేం అట్లనా ఒకసారి అనుకుంటాం అక్కడ నిజంగా అబ్బో మనమే ఎల్లినమేమో అని ఫీల్ అయితం అనమా ట అద్ చూడంగానే
మ్మ్ హ్మ్మ్ అంటే అక్కడ కనిపిస్త కనిపిస్తా ఉంటాయి అన్నమాట కొన్ని కొ
ఆ మనమే ఎళ్ళినట్టు అనిపిస్తదనమాట అక్కడకి
అంటే అందులో చూస్ అందులో ఉంటాముమ్మా కళ్ళకి గంతలు పెట్టి చూపెడతారా లేకుంటే మనం అందులో ఉంటామా వెళ్ళి
అంటే కట్ల గంతలు కాదండి మనని అళ్ళకి పంపిస్తారు ఒక రూమ్లకి ఆ రూమ్లో అందరిని కూర్చోబెడతారు పది మంది ఇరవై మంది అని ఇంకా ఒక్కొక్కలం వాళ్ళ వాళ్ళ ఆటోమెటిగ్ మిషిన్లే ఇట్ల మనల్ని ముందుకు తీస్త తీసుకెళ్తే వెనకలి తీకెళ్తే అంటే మనమే వేరే లోకంలోకి పోయినట్టు మనమే అసలు అద్భుతంగా ఉందని ఫీల్ అయితాం అన్నమాట మొత్తం ఇంకా జరు అంటే నేను అక్కడున్న అని ఫీల్ అయితాం ఎంత బాగుంటది తెలుసా తండాసలు
ఆ మనం చూస్తా ఉంటాము అందులో వెళ్లి
ఆ మనమే ఇప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో మనం ఉన్నామ్ము అని ఫీల్ అయితాం అక్కడ ఆ కొద్దిసేపు అక్కడ ఉన్నంతసేపు
కుర్చీలో మనమే కూర్చుంటే కూర్చీ తీసుకెళ్తాదా లేకుంటే మనమే అట్లా ఊహించుకుంటామా
మా కుర్చీలు వెళ్తాయి కదులుతాయి అక్కడికక్కడ అంటే ఆ కదులుతాయి అవి కదులుతాయి అంటే మనకు చూపించేది కూడా కదులుతా ఉంటది మనం అందులోకి దూరినట్టు అవి మన దగ్గరకు వచ్చినట్లు అట్లా
బయయ వెయహు
భయం ఏం కాదు మస్తు ఉంటాదండి మస్తు ఉంటది ఇప్పుడు మనం ఎట్లా పై పైకెళ్ళి ఇన్ని కొన్ని లక్షల లక్షలు కట్టి మనమైతే స్పేస్కి అట్లా ఇట్లా పోలేం కదా చ్
అవును
ఒక గంటస్ ఒక పది నిమిషాలు అయితే ఫీల్ అయితాం అన్నమాట మనం అక్కడ వెళ్లిన టూ
ఎంత తీసుకుంటాడంటరి అందులో అలా చూడాలండి ఎంత తీసుకున్నారండి డబ్బులు
అదే ఏం తీసుకోరండి ఇంకా అందులోనే మనం ఫస్ట్ ఒక రెండు వేలు కట్టినం కదా అన్ని ప్రదేశాలు తిరుగో చల్ల అందులోనే అన్ని అక్కడికి పోయి లైన్లో నిలబడు ఆహా పైసలేం తీసుకోరు కాకపోతే లైన్లో నిలబడాలి ఇక అందరం తీసుకున్నాం వాళ్ళమే లోపలికి వస్తామన్నమాట టికెట్లు చేతికి ఒక బ్యాండ్ ఇస్తారు ఆ బ్యాండ్ని చూసి లోపలికి పంపిస్తూనే ఉంటారు మిమ్మల్ని
ఉహు అంటే ఇంకా ఆ ఏ ఆట ఆడిన కూడా డబ్బులు తీసు కోరు ఒక ఎంట్రీ టికెట్కే డబ్బులు కట్టా
ఆ కాకపోతే అన్నం తినడానికి ఆ ఉహ్ కొన్ని ఆటలకు కూడా ఏమి ఉండవండి పైసలు బాయ్ బయట ఎంట్రెన్స్లో కొన్ని ఉంటాయిలేండి ఆ ఇ కొన్ని పైసలు కట్టే ఉంటాయి మనం అది బోగు ఎందుకంటే ఇవే ఫ్రీ మనం తిరగడానికి చాలా టైం సరిపోదు అసలు
మీరు ఏ ఏ టైంకి ఏ సమయానికి వెళ్ళారండి ఉదయం సాయంత్రం ఏ సమయం వెనుకకు జరుగు
పొద్దున్న అసలు మేము ఒక్కొక్కరం ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఏడున్నారు కల్లా స్టా మొదలు పెట్టామండి బయటికి పోవడం ఇంకా పోయేసరికి పదయింది అ అందరం కలిసి అందరికి వెళ్ళేసరికి పదింటికి మొదలు పెడితే పదకోండింటికి ఓపెన్ చేసారన్నమాట లైన్లో నిలబడాలి దానికోసం ఇంకా
ఆ వు
మళ్ల పదకొడింటికి ఒదిలేసరి అనుకో మమ్మల్ని లోపలకి ఇంగేప్పుడు నైట్ ఎనిమిదింటి వరకు క అక్కడున్నం ఇగ మేము చీకటయితుందని మా నాన్న వాళ్ళ ఇంట్లో తిడతరని తొందర తొందర వోచ్చేశినమ్ ఇగ పదిన్నర పదకొండింటికెళ్ళి
ఇంకా అదే తొందరన
అవునన్ ఇక్కడ పదకొండు ఆడోళ్ళ ఆ అమ్మాయిలు అంత సేపు ఉండొద్దు అని
మీరు సాయంత్రం ఈ సమయానికెళ్లారా
ఆ
సాయంత్రం ఏ సమయానికి బయటకెళ్లారు.
ఎనిమిది అట్లఅయ్యింది ఎనిమిదిన్నర
ఉ ఇంకా అది ఎన్నింటికి బంద్ చేస్తారూ అని మూసేస్తరు.
అది పదకొండింటికి క్లోజ్ అండి మనకి బండి ఉంది అనుకోండి మన దగ్గరే పదకొండింటికి ఒచ్చినా ఏం గాదు ఇంట్లో వాళ్లతోటి అయితే మాంక్ స్నేహితులతో బోయినం కావట్టి ఎనిమిది తొమ్మిదింటికే బయటకు ఒచ్చేశినం ఇగ మేము
అది ఎక్కడండి వండరి ఇల్లా ఏ ఎటు సైడ్
ఇవి చాలా దూ ఊరికి దూరమే ఉంటందండి అవుట్ కట్స్ లలా ఉంట
అవున అంత దూరం ఎందుకు పెట్టిళ్ళు
ఉ
రామోజీ ఫిలిం సిటీ చూసారాండి మీరు ఎప్పుడన్నా
ఆ చూస్ మా మా ఇంటికి పోవాలంటే రామోజ్ ఫిలిమ్ సిటీ దాటే పోవాలండి ఒక్కసారి ఎప్పుడో చిన్నప్పుడు బోయినాము అక్కడ
అవునా అక్కడ అన్ని షూటింగులు చెటప్లు అన్ని ఉంటాయి అక్
అవునండి బాహుబలి సినిమా జరిగింది అక్కడేనండి బాహుబలిది అట్లా జరిగింది అంతా
అవునన్నా తెలియదండి చూడలేదు ఎప్పుడు ఇప్పుడు వెళ్దామన్న వీలులేదు ఒక రోజు పట్టదు సరిపోదంట కదండి అదంతా చూడడానికి చాల్ పెద్దగుంటదట కదండి.
వెళ్ళండి చాలా భావుంటది అది కూడా ఒక వెయ్యి రూపాయలు ఏమో టికెట్ ఉంటాది. అంత తిరిగొచ్చా అండి తిరిగి తిరిగి మనకే కాళ్ళు నొప్పులేస్తాయి.
మాచ్ కుంటుంది మిలిగినయా ఏమన్నా వాహనాలు ఉంటయా
వాహనాలు ఉంటయి అనుకుంటా అండి. కొందరికైతే వీల్ చైర్ గూడ ప్రొై అంటే వాళ్ళు బంపిస్తారు వీల్ చైర్ వంద రూపాయలు ఇస్తే వాళ్ళే కూసోబేట్టుకున్న అ మనం మనమే బోవచ్చు కూర్చో నైన
ఆహ అట్లుంటే బాగా ఎప్పుడన్నా ఒక రోజు ఎళ్ళి జూసి రావాలి అన్ని ఎందుకంటే ఈ మా బాబున్నడండి ఆయన కొంచెం పెద్దగా అయితే ఒక ఐద ఆరు సంవత్సరాలు అయితే ఎళ్తాం. ఖచ్చితంగా అతనికన్ని జూపెట్టుకొని ఒస్తాం. ఎందుకంటే చిన్నాడు ఉన్నడు ఇప్పుడు అతను చిన్న అతను తీసుకెళ్లా ఆయనకి ఏమి గుర్తుండదు.
అవునండి చిన్నపిల్లల తోటి బాధ ఇది ఒకటే అండి చిన్నపిల్లలు ఉంటే ఆళ్లు ఆళ్ల నెత్తుకోవాలి మనం అసలు ఏడా ఆడుతాం ఆడలేం ఆడ
ఆడలేము వాళ్లు మనల్ని జూడనీయరు కొంచెం పెద్దగా అయితే వాళ్లను వాళ్లు చూసినట్లు ఉంటది మనము చూస్ నట్టుఉంటది కదండి.
అవునండి అమ్మో చిన్నప్పుడు బోతే మళ్ళ ఏడుస్తరు అండి అడిగికిపోయినారు అనుకోండి మనం ఆడలేము, ఏడుస్తరు బయటికి పోదామంటే ఆ పిల్లలతో టి అబ్బో వద్దండి చిన్నపిల్లలు.
మన వల్ల కాదు ఇగ ఆగం ఆగం చేస్తా ఉంటరు మనల్ని.
నేను బస్సులల్ల చూస్తా అండి అసలు బస్ల పిల్లలు అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తరు ఆళ్ల ఆళ్ల అమ్మలు అసలు వామ్మో భయం అయితదండి అల్లా ఎడబడు తరో అని నిలబడి ఉంటరు మళ్ళీ ఇంకా ఆళ్ళు సీట్లు కూడా ఉండవు ఒక్కొసారి.
ఒక్కోసారి అందరు జనాలు ఉంటరండి, నిల్చోనే ఉండాలి, వాళ్ళు ఆగరు చేతిలో. ఆ అటుని ఒక సైడ్ బ్యాగ్ ఉంటది ఒక సైడ్ వాళ్ళు ఉంటరు. అసలు ఎవళ్ని పట్టుకోవాలే అసలు ఆ
ఆ అవునండి అమ్మో పిల్లల తోటి మనము ఒక్కలం బోలేమండి అసలు చి అంటే చిన్నప్పుడైతే.
అందుకే వాళ్ళు కొంచెం పెద్దగయితే వాళ్ళు చూసినట్టు సంతోషపడతరు, మనము చూసేసినట్టు మన మంచిగా అనిపిస్తది మనకు. ఎప్పుడైనా కూడా జ్ఞాపకాలు అనేటివి ఉండాలె కదండి. తిరిగి వచ్చినం అని పెళ్ళైనా కొత్తలన్నా ఎళ్ళాలి లేదంటే
ఆ
ఆ నేనేం అంటుంది. టూర్లకు ఇట్లా ఎప్పుడైనా కూడా పెళ్ళైైన కొత్తలనైనా పోవాలి లేకుంటే పిల్లలు పెద్దగా అయినం కనన్నా పోవాలి. ఈ మధ్యలో
ఇప్పుడు పోదాం.
పెళ్ళికి ముందైనా పోవాలి. పెళ్లయితే పిల్లలు పుడితే పెద్దగా అయ్యాకనన్నా ఎళ్ళాలే గాని. మధ్యల అస్సలే ఎళ్ళలేరు.
అటు పిల్లల్ని అమ్మనాన్నలకు ఇయ్వలేము, అమ్మమ్మ తాతయ్యలకు ఆడ పెంచలేము.
ఉ ఆగమాగం ఉంటదని చిన్నపిల్లలు వినరు, తినరు, ఉండరు. అల్లరి అల్లరి చేస్తా ఉంటరు.
ఎంత మంచిగా వంట చేశినా కూడా ఏడుస్తనే ఉంటరు, సతాయిస్తరండి మా ఇంటికాడ ఒక చిన్న పాప ఉంటంది ఆళ్ళ ఇంట్ల.
హ్
ఎట్లా ఏడుస్తుదండి అసలు ఆమెకి ఇంగ బొమ్మలే బొమ్మలు ఎన్ని కొనుక్కొస్తాడు అల్లా తాత.
ఎన్ని తెచ్చినా వాళ్ళకు సరిపోపు మళ్ళ ఆడతనే మళ్ళ ఏడుస్
అదంతా ఎందుకండి మా ఇం ఇట్లనే చిన్నప్పుడు నాకైతే ఒక బస్త బొమ్మలు ఉండేదంట ఇప్పటికి కూడా మా అమ్మ అంటది.
ఎన్ని ఉన్నా ఏమి సరిపోవు.
ఆ
ఎప్పుడు ఆడుకుంటనే ఉంటరు, ఇల్లం తా గందర గందరగోళం చేస్తా పసరాని సదర లేక సదరలేక యాష్టవస్తా ఉంటది. ఒక్క మానాన ఇనరు.
మళ్ళా ఉప్పుది చక్కెర కలుపు తారండి ఆళ్లకి అందినే అనుకోండి కొంచెం కొంచెం నడుకొచ్చ ది అంటే చాలు ఇ అన్ని అటు ఇటు నడుపుతానే ఉంటరు అన్ని కరాబ్ కరాబ్ చేస్తారు
అంద అందరు పిల్లలు అంతే అనుకుంటారండి నాకు తెలిసి
అవునండి
అందరు పిల్లలు అంతే అనుకుంటున్నాం దీనికి ఒకళ ఇట్ల ఒకళ్ళ అట్లాని కాదు అందరు అలానే ఉంటారు అనుకుంట నాకు తెలిసి
అందరు అల్లరి చేస్తారు మంచిగా నవ్వుకుంటుంటారు వాళ్ళు ఉంటేనే సమయం గడుపు అంటే ఈజీగా అయిపోతది
ఉమ్ కానీ వాళ్ళతోటే సంతోషం వాళ్ళతోటే బాధలండి ఏ ఉన్నావు కూడా
అవునండి
ఊమ్ ఎన్ని బాదలున్నా వాళ్ళని చూసుకుంటే అన్ని పోతాయ్ వాళ్ళ చిలిపిచేష్టలు వాళ్ళ అల్లరి పనులు మా కొడుకు నీకు నీకు బొబ్బా అని అంటాడు నేనేమి అల్లరి అరుస్తే సరే అండి ఊమ్